ఆస్తుందండి ఆ ఇంత ముందుది పోయిందండి అది కాలేదు ఎలా పోయిందో ఏమో ఆ సరే ఏమో చెప్తున్నారండి ఆ పాలు తాగుతుంటే అరిచారా
చుప్ అంటే పని చేస్తున్నా అప్పుడే లే నాకేంటంటే తొందర తొందర పని చేసుకొని పళ్ళు తోముకుని తిని కూర్చోవాలని నేను అనుకుంటా కానీ ఓ ఒక్కోసారి తొందర లేవలేదు లేటుగా లేచాం అయితే ఏమైంది ఆ రోజు కొంచెం లేట్ గ లేసి దబ్బ దబ్బ పని చేసుకొని పాలు తాగి ఇగ కూర్చుందాం అనుకున్నాం
ఉమ్
పాల నేను బ్రెష్ ఏ వేయలేదు నేను పని చేస్తా అంటే పళ్ళు దొమకో పో పాలు దాగు పాళ్లు దోముకో పో పాలు తగు. అంటే నే ఇప్పుడు తాగడు అనేసినా నాకు నా బాధ నాకుం అయితే వాళ్ళ బాధ వచ్చి నాకు చెప్పడం అవసరమా అనిపిస్తది. నేను ఏదో చేసుకుంటున్నాన వాళ్ళకి ఎందుకు నేను తాగితే ఎందుకు తాగకపోతే ఎందుకు.
అనువ్వు ఏం జేస్ మీరు ఏం జేస్ తున్నారండి అప్పుడు
నేను ఇల్లు తుడుస్తున్నప్పుడు
ఉహ్ హ్ తొందర తొందర పని చేసుకొని చదువుకుందామని
అనుకున్నా కాని అది ఆమెకు అర్థం కావట్లే నేను చెప్పాలట ప్రతీదీ నేను అనుకున్నది ఆమెకు చెప్తా అప్పుడు అర్ధమైతది ఆమెకు. ఆమె మీద నాకేం కోపం లేదు.
వాళ్ళ పిల్లలు పెరిగిన విధానం వేరు. మీరు పెరిగిన విధానం వేరు కదా. ఆవు మీ మన్స్ సులో ఉన్నది ఎలా తెలుస్తదండి మీరు చెప్పంది
అది నిజమేనం నేను అనుకుంటున్నా నాకెందుకో నేనే తప్ పెమో అని ప్రతిసారి అన్
ఆ మనము ఎదన్నుంటే ఇది అది సమస్య ఇలా నేను చేద్దాం అనుకుంటున్నా
నేను ఏదైనా ఇల్లిప్పుడు నేను ఇప్పుడు చదువుతా అని చెప్పానా అన్ ఇలా ఇలా చెప్తా ఆమెం జెస్తది ఊరం అంత పోయి చెప్తంది నాకు అది ఇంకా కోపం దెప్
ఏ మంజ అత్తుంది
ఏమంటది అది గేట్ కి ప్రిపేర్ అయితందంట నేను ఊకె ఇట్లా అంటాందంట బాధ పడతాండు కె నేనేం అంటున్నా అం
అంటే ఆమే ఏవి విధంగా చెప్తుందంటే నా కోడలు ఇట్లా ఎగ్జామ్స్ చదువుకోడానికి
ఆమేకి ఎందుకు నేను చెప్పమని అడిగాన నేను చెప్
అలా ఉంటదండి కొందరికి గొప్ ప్పతనం జెప్ కొళ్ళని కొందరికి ఉంటది నా కోడలి నా కోడలి అని చాలా మంది చెప్పుకుంటారండి నేను కూడా ఒకసారి గ్రూప్స్ కు కోచింగ్ తీసుకుంటుంటే అందరికి చెప్పింది మా అత్తమ్మే మా మేనత్తనే అందరికి నా కోడలి ఇట్లా చదువుకుంటుంది. పోయి హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఈ ఇట్లా చా గు గవర్నమెంట్ ఎగ్జామ్ కి స మాకు నలుగురు అత్తలండి. మాకు నలుగురు అత్త లల్లో ఎవరు బాగు ఉండరు. మా చిన్నత్త బాగుం మా మేనత్త హైదరాబాద్ లోనే ఉంటది.
అంటే ఇప్పుడు మీతోను ఎవరు చెప్పారు. ఎవరు చెప్పారు నలుగురు ఇట్లలో ఇగో కొంతమందికి కొన్ని నచ్చుతయి. కొంతమందికి కొన్ని న నచ్చవు అలా చెప్పకుండా ఉంటేనేమో, ఒక చెప్పకు అంటది. చెప్పకుండా ఉంటే అర్ధం కాద అంటది.
ఉ
ఇగో నేను చెప్పకుండా ఉన్నానండి. ఫస్ట్ చెప్పకుండా ఉంటే ఆమె అన్ని చెప్ప చెప్తుంటే అందరికి చెప్పేసింది అండి. అన్ని చెప్తే నువ్వు నాకేం చెప్పకు. నీది నువ్వు చూసుకో అన్నట్టు చెప్పేసింది. సరే అని నేను ఏం చెప్ప పకుండా నాదే ఇగ అంటే మధ్య మధ్యలో పిలిచి ని నాకు కోపం వచ్చింది అనేసి తర్వాతనే ఊరకనే కోప మొత్తాందనే నన్ను అంటను తా ఆగను అన్నా అంతే తాద్ తాగను అను అదే అన్నా నేను తాగ తిట్టను లపాల్ తాగను అన్నా ఆ పాలు తాగను అన్ అదేమ
ఆ
అంత కోపం అన్నా తప్ అక్కడ
అంటే ఏం అంటే వాళ్ళక్ ప్రేమ చూపెడుతున్నారండి. ఇలా పాలు తాగు, అలా తిను, అది చెయివు ఇది చెయ్య అని, వాళ్ళు ప్రేమ చూపెడుతున్నారు. మీక్ కేమో అది అర్థం కావట్లేదు. మీరేమనుకుంటున్నారు నాకు మగల అయితే నేను తిను కదా నాకు తినబుద్ధి అయితే నేను తింటాను కదా నాక్
నేను ఇప్పుడు ఒకప్పట్లాగా వాళ్ళు ఇంట్లో, అన్నం వేసుకోకుండా, తినకుండా, ఏం ఉంటలేను. ఒకప్పుడు నేను అన్నం తిన వాళ్ళు తినేదాకా వాళ్ళు పెట్టేదాకా తినకపోయేది. ఇప్పుడు నాది నేను వేసుకొని తింటా. నాది నేను చదువుకుంటా అని అనుకుంటుంటే, వాళ్ళు వాళ్ళు ఇచ్చేది. కప్పు పాలు కప్పు పాలకు నేను తాగుదుదా తాగుదుా అంటే నా ఉన్న ఆకలి మొత్తం తీరిపోతాదా నాకు అర్ధం కాదు
అరే తాగుదాం రాను అంటే అని కో జాయిన్ అయినంక తాగుతామని చెప్పొచ్చు కదండీ.
చిన్నగుంటది అది ఆ చిన్న పాలు తాగుదా తాగుదా నేను ఏక్
అంటే మీరు పాలాల బిస్కెట్
కానీ
మరి అది చెప్పచ్చు కదా ఇంకొన్ని పాలు పో్యాడి ఇంకొన్ని పాలు పోయా
వేసుకొని తాగుతావ్ టీ తాగాను
ఉహూ ఇంకొన్ని పాలు ఎక్కువ పోయాడింటే పోస్తుదేమో దానికి కూడా కూడా గొడవ పెట్టుకోవాలా చెప్పలేరు అలా అంటేనేమో బాధపడుతులని మీరు మీరు బాధపడలేదా అ ఏయి ఇట్లా బాధపడుతున్నదని
చాలా బాధపడ్డా కానీ కానీ సెట్ అవ్వదేమో అని కాని ఊ కనుకుంటున్నా ఇవి అసలు హస్తాలు కుదరట్లే అని ఊకానికి
అంట మీరు ఉండే మీ భర్త తోటి కదా అండి మీ అత్తమ్మ తోటి ఉండరు కదా
ఆయన మా పెద్ద మహా బిరుష ఆయన ఏమంత మంచోడు కాదు
అవునా అట్లాంట అప్పుడు ముందే చూసుకో కోండి మళ్ళా పెళ్లి అయ్యాక మళ్ళా గొడవలు పడ్డాయా ఇంకా అనుకున్నడు కంటే ఏది ఉన్నా కూడా మీకు నచ్చినట్టు మీరు ముందే ఉండండి అంత గుడిత పెళ్లి చేసుకోకండి పెళ్లి చేసుకున్న ఏ సుఖాలు లేవు ఎవరితోటి
నేను అదే అనుకుంటాను పెళ్లే వద్దని
మీ ఇష్టం మీ జీవితం గాని ఏది ఉన్నా కూడా ముందే ఆలోచించుకోండి అని అంటున్నాను
ఏదైనా కానీ ఈ మంచిగాని బాండు అంత సెట్ అయిపోతుది అనుకుంటా కానీ ఒక్కోసారి నన్ను చానా బాధపడుతూ కొట్టినట్టు అనిపిస్తుంది నేను వాళ్ళ అబ్బాయి జోలికే పోను అసలు ఆయనను ఏమనను తెలుసా ఆ మూకే వాని గెనుకుతు వానీ గెలుకుతా నేనేం గెలకను ఆయ గెలకడానికి ఏమన్నా నాకు కోపం వస్తుంది అయనా నేను ఏమనను తెలుసా నా పని ఏదో నేను చూసుకుంటా నాదేదో నేను ఉంటా ఇంట్లో నువ్వు ఊకె అంటావు అందుకే వాడు నిన్ను అంటాడు వాడు అంటాడు నన్ను అనడానికి ఇన్
మీరేం ఆననంది మరి అయిన ఎందు కంటరో ఆయనే మిమ్మల్ని అంటడాా అంటే ఆయన మిమ్మల్ని ఏదన్నా అంటే మీరు అం ంటారు
నేను అసలు మాట్లాడన్ కూడా మాట్లాడన్ ఈ మధ్య అ ఒకప్పుడు గొడవలు కూడా పెట్టుకునేది ఈ మధ్య ఆయన తిడుతుంటే కూడా నేను ఏం మాట్లాడట్లేదు తప్పు నాదని కాదు గొడవ పెట్టుకొని ఏం లాభం అని అనిపించి మాట్లాడట్లేదు నేను మాట్లా ఏమన్నా ంటే తప్పు నాదనే అంటారు ఆహా తిట్టడం మన్ టేం చిన్న చిన్నవి ఏంటి ఇప్పుడు నాకు ఎవ్వరు ఏ నన్ను ఎవ్వరుూ ఏమనలేదు ఇప్పటివరకు వాళ్ళంటే నాకు ఏడిపో వస్తుంది నన్న మాటలు అంటుంటే అయా మని ఆ చిన్నప్పటి నుంచి ఎవ్వర్ ఏమనరూ వాళ్ళ అంటేనేమో నాకు బా బాధ అవుతుంది నేను ఇంత చేసినా వాళ్ళు నన్ను గుర్తించకపోక తిట్లు తిడుతారా అనిపిస్తది నాకు
అవునా ఏం ఏమన్నరండి మీ అత్తమ్మ కొడుకు
నాయన
వినిపిసా లేదు అండి మీ వావ్ మీ గొంతు వినిపిస్
ఎందుకంటారు ఆ ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు నేను అక్కడ ఒక పెన్ను మార్చి పోయిన కింద పడిపోయింది ఆ పెన్ను ఎట్లా పడిపోయిందో నాకు తెలియదు ఒక పెన్ను కింద పడిపోయింది ఆ పెన్న ఎట్లా పడిపోయిందో తెలవదు అ పెన్ను యూజ్ చేసేది నేనే అంటే అది నేనే పాడేషినట్ ఆయన ఉద్దేశం ఇ పెన్ని ఎక్కడైనా పడేసేది పైన పెట్టుకోల అని తెలీదా కొనిస్తే ఇలానే వాడేస్తారా అని ఫస్ట్ మొదటి మొదటిది అది ఒక రోజు ఛార్జర్ ఏమైందంటే అది అటు సైడ్ పడిపోయింది అది అటు సైడ్ పడిపోయిందని నాకు తెలివదు అది ఒక బేంచి ఉంటది ఆ బేం మంచిి వెనకాల పడిపోయింది అది అటు పడుపోయిందని కుడ నాకు తెలవదు చార్జర్ ఎక్కడ ఎషం చార్జర్ ఎక్కడ ఎషం అ న నన్ను అడుగుడుతున్నా అది కాల్ నడ్స్కుంటు నా అ నాదగ్గరకు వత్తద
ఆ చార్జెస్ ఎవ్వరు వాడేది మరి
ఆ ఛార్జర్ అతన్ దే కాకపోతే ఆ టేబుల్ అతని చార్జర్ దగ్గర ఉంటది అయితే నేను చదువుకోవడానికి కొంచెం అసౌకర్యంగా ఉందని ఆ బెంచ్ ని వేరే వైపు తిప్పాను తిప్తిన ఇంకా చాల రు గొడవ చేసారు ఆ పెట్టిన రూమ్ లో ఆ బెంచి్ అలా ఎందుకు జరిపినం ఒక దాని ఉన్న దాన్ని ఒకే దాని లా ఉంచకుండా అటు ఎందుకు జరిపినాం అని గొడవ చేస్తే మళ్ళీ ఉన్నది ఉన్నట్ పెట్టేసిన
ఏమండలేదా అండి మీరు అతన్ని
ఏం అన్ లేదు తర్వాత అది వాళ్ళ రూంమ్ కదా
హ
అతన్ని ఏమన్నా అనాలంటే ఆయనే బాగా లోల్లి చేస్తాడు బాగా
ఉహ ఇ
ఆయన జోగగానే అంటాడో సీరియస్ గా అంటాడో ప్రతిీదానికి సీరియస్ గానే మాట్లాడతాడు నేనేమో నవ్వుకుంటే హీ అనుకుంటూంటా నీ నాకు కూడా తెలుసు ఎందుకు సీ కోపం తెచ్చుకోవడం అన్నట్టు నేను నాకు అర్ధం కావని అలా అనుకుంటారు కానీ నాకు అర్థం అవుతాయి అని వాళ్ళకి అర్థం కావట్లే
హ అంటే మీ అత్తమ్మ గారింటి ఇంట్లో లో అందరు వేరే విధంగా ఉంటారు మీరు వేరే విధంగా ఉంటారు వాళ్ళు ఉన్న విధంగా మీరు ఉంట ఉండాలని వాళ్ళు అనుకుంటు కానీ మీకేమ అనిపిస్తుంది నేను వాళ్ళ కోసం ఎందుకు ఉండాలి నాకు నచ్చినట్టు నేను ఉంటా అని మీకు అనిపి పిస్తు
అయితే అక్కడ ఇన్ని మాటలు అంట చ ఉంటే కూడా వాళ్ళు నేను ఎడుస్తే ఆయనేమ్ అనలేరు
అన్నారు ఎందుకంటే ఆయన మళ్ళ మీ వాళ్ళ మీద కూడా రివర్స్ అయితాడు అని
అది మళ్ళీ నేను ఇంకా అత్తమ్మ మామూలుగా ఎక్కడికి పోయినా వాణి గెలుకుతావు వాణి గెలుకుతావు అని అందరు ముంగట అంటంది నాకు అది నచ్చట్లేదు నేను అతన్ని ఏమి అననే రోజు కూడా
హు మీరు ఒక పని చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తోటి మాటలు పడడం ఎందుకండి ఇవాళ గాకున్నా రేపయినా ఎత్స్తారు మిమ్మల్ని మా ఇంటికాడ ఉన్నది ఇప్పుడు ఇప్ ఇప్పుడే అంటున్నప్పుడు అప్పుడు అనరా సరే అండి
ఆ